నమస్కార అండి శుభ సాయంత్రం.
నమస్తే అండి శుభ సాాయంత్రం.
అయితే ఇప్పుడు మీకు నేను ఆ చరవాణి చేసిన విషయం ఏంటిదంటే, మీకు దీని గురించి అవగాహన ఉన్నదండి ప్రదేశం గురించి ఈ విజయవాడ విశాఖపట్నము మన అరు. కో ఈ తీర ప్రాంతాలు ఉంటాయి కదా అండి బీచెస్ అంటారు సముద్ర తీరాలు దీనిపైన మీకు ఏమన్నా అవగాహన ఉన్నదా అండి?
అవునండి మేము రీసెంట్. ఇగా మా నేను ఇంటర్ లో ఉన్నప్పుడు. మా కాలేజ్ తరపు నుంచి ట్రిప్ కి తీసుకు. స్పెల్లింగా అండి? మా ఫ్రెండ్స్ తో పాటు ఎటు నార్త్ ట్రిప్ కి అప్పుడు అప్ ప్లేసెస్ చాలా బాగుండే. వైజాగ్ స్టేషన్ లో మేము దిగినాం అన్నట్టు అక్కడ నుంచి ఆ ఒక హోటల్ లో లాడ్స్ తీసుకున్నాం. అక్కడ? స్టే చేసినాం, అక్కడ ఫుడ్ అంత బాగా లేకుండే ఎందుకంటే వాళ్లు చాలా ఛీప్ హోటల్ తీస్కున్నారు.
ఆహా! అంటే అంటే శుభ్రత లేక. ఉండనా అండి.
అవును శుభ్రతలే ఉంటే, మళ్ళా ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాలే కుండే తినేటతిట్లు లే అంటే. ఫుడ్
దావు గ దాకు
అది ప్లేస్ బాగానే ఉంటుండే గానీ, ఆ హోటల్లో ఫుడ్ మళ్ళా, అది టేస్టీగా లేకుంటుండే.
ఆహా! అవునా అండి అటు నుంచి వెళ్ళి మళ్ళీ మీరు ఎటు వెళ్ళారండి?
ఆ హోటల్లో ఫస్ట్ స్టే చేసిన తర్వాత మేము అరకు ఇది బొటానికల్ గార్డెన్ లాగా పార్క్ ఉంది చూడండి. అక్కడికి ఎల్లినం, మళ్ల తర్వాతా బొర్రా కేవ్స్ కెల్లినం, నెక్స్ట్ రిచికొండ బీచ్ కెల్లినాం అక్కడైతె ప్లేస్ చాలా బావుందండి.
అంటే అదీ అంటే అవి ఎలా ఉండె ఆది కొంచెం వివరంగా చెప్తారా మీరు, ఇప్పుడు సముద్రం తి సముద్రం తీరా వెళ్లిన తర్వాత ఎలా ఉంటే అని అంటే అక్కడ తిను పదార్థాలు గానీ అం అంటే ఉండే ఉంటే ప్రదేశాలు గానీ అక్కడా స్ట్ కొండలసువంటియి ఏవైనా ఉంటాయా ఆంటి అంటే గుట్టలు చిన్నచిన్నయి అట్లా? అలలు అస్తా ఉంటయా అండి? పడవలు ఉంటయా అండి?
అరకు కేవ్స్ దగ్గర మొత్తం గుహలు అనేవి ఉంటయాండి? అక్కడా లైటింగ్ తోటి. బొర్రాకేవ్స్ దగ్గరా చాలా పైన స్టెప్స్ ఎక్కిన తర్వాత ఒక చిన్న గుడి లాంటిది గూడ ఉంటది, ఆ దాన్ని దర్షించుకున్నాం. మరాతర్వాత బి
గుడి ఆండి ఎ ఏ ఏ భగవంతున్ సంబంధించిన గుడి ఆంది అది?
అదీ హనుమాన్ అనుకుంటాండి అంత గుర్తులేదు నాకు.
అవునా ఆ చెప్పండి వింటున్నాను.
బీచెస్ దగ్గరా చాలా బావుండె, ప్లేస్ ఎంత పీస్ ఫుల్ గుండే అలలన్నీ ఒచ్చీ ఆయ్ ఇట్లా కాళ్లని తాకుతుండు, ఇష్కని తీస్ అదే అలలైతే చాలా పీస్ ఫుల్ గుండే. మల్ల తర్వాత ఫోషొ ఫోటో షూట్స్ గుడా కెమెరామ్యాన్స్ అక్కడ ఉండే కదా బీచెస్ దగ్గర. అది గుడా ఫోటోషూట్. దిగినమండి మళ్ల తర్వాత ఆ ప్లేస్ ఎట్లు ఉండే అంటే మొత్తం గ్రీనరీ ఉండే, అది పాకురు ఉంటది చూడండి. అదే దాని అందం లాగ ఉండే రిషికొండ బీచ్ దగ్గర అక్కడ ఒక స్టాచ్యూ గూడ ఉం ఉండే అదీ జలకన్న లాంటివి, అవునండి. మల్ల తర్వాత ఇంకొక బీచ్ అది వైజాగ్ బీచ్. పేరు గుర్తురా లేదు కాని అక్కడ ప్లానిటోరియం ఉంది చూడండి.
ఆర్కె ఆర్కె బి
ఆ అవునండి ఆర్కే బీచ్ అక్కడక్కూడా వెళ్ళినామండి రామకృష్ణ దాని పక్కనే బొటానికల్ గార్డెన్ ఉందండి డి అక్కడ మేము స్కూల్ కాలేజ్ వెళ్ళినాం కదా మా లెక్చరర్స్ అందులో మొత్తం ప్లాన్స్ గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన అక్కడ వాటర్ డాన్స్ అని చేసిండి అది కూడా చాలా బాగుండంది మ్యూజిక్ తోని అక్కడ ఈవినింగ్ మొత్తం అక్కడ స్పెండ్ చేసినం మళ్ళ తర్వాత ఆ బొటానికల్ గార్డెన్ విజిట్ అయిపోయిన తర్వాత త మేము మళ్ళీ ఆర్కే బీచ్ క వచ్చినాం అక్కడ కొంచెం నైట్ టైమ్ అలో జెయ్యారు కదా సో మేము లోపటికి వెళ్ళలేదు బయట అన్నయ చూసన్నాము మళ్ళీ అక్కడ్నే ప్లానటోరియం లాగ ఉండే ఇంకొకటి అది కూడ
కూడా బాగుండేనా అండి అక్కడ కూడ బాగుండేన అండి అండి
అవును చాల బాగుంటే అక్కడ ఇట్ల ఇప్పుడు ఈ ప్లేసెస్ ఉంటాయి చూడండి కొంతమంది న్యావి ఇంక ఆర్ మీ వాళ్ళయి
అహా అవి
అవి స్టాచ్యూస్ పెట్టి ఉంటయి అక్కడ
అవునా అండి
అండి అది కూడ చాల బాగుంట యి
మన ఇక్కడ అక్కడ పడవ ఉంటది అది కూడ అందునే నా అండి ఒక పెద్ద పడవ
అవునవును అవునవును గార్డెన్లో ఉంటది ఆ అందులో కొన్ని శిల్పాలు అవి ఇవన్నీ చెట్లు ఉండే మొత్తం డీటెలింగ్ పడవలో పైలట్స్ వీళ్ళు ఉంటారు కదా క్యాప్టెన్స్ వాళ్ళ గురించి డి చాల బాగుండే అవున్ అవున
ఆ ఇం ఇం ఇంకొకటి ఇంకొకటి మళ అక్కడా ఈ రిషి రిషికొండ అనేది ఇంకొటి పైన ఉన్నాయి కద అండి అది అదిొ ఒకటి స్కేటింగ్ ఉంటది చూడండి అది కూడ ఎక్కడ్నెనా అండి
అక్కడ శివున్ది ఇంక పార్వతీది స్టాచ్యూ చ్చువ్ లాగుంటది
ఆహ ఆ వింటున్నా అండి వింటున్నానండి వింటున్నాను వింటున్నాను వింటున్నానండి వింటున్నాను
శివుంది పార్వతి స్తుిది స్టాచ్యూ ఉంటది ష్
పార్వంది స్టాచ్యు ఉంటుదని
దానేమో అంటరు కదండి ఐడియా ఉందా మీకు
ఆ అది అది తెలవదండి మీకు మన ఇది దీని గురించి అవగాహన ఉందా అండి మన శివరాత్రి రోజు మనము సద్గురు సద్గురు గారు చేస్తారు కదండి మహాశివరాత్రి
అవునది ఆ ఆదియోగి స్టాచ్యూ ఉంటది కదా అండి చాలా పెద్దద అక్కడ అదే కదండి మీరు చెప్పేది లేదండి కానీ నాకు అక్కడికి ఒక్కసారన్నా వెళ్ళాలని ఉందండి ఆ ప్లేస్ కూడా చాలా బాగుం
అయితే నాకు ఆవగా నాకు తెలిసిన నాకు తెలిసిన అంత మాత్రన నేను కొంచెం చెప్తున్నాను అది ఏంటిదంటే సద్గురు గారు స్థాపించారండి ఈసా ఫౌండేషన్ అని అందులో ఏంటిదంటే ఇషా ఫౌండేషన్ అనేది ఒక శివునిది శివుది అక్కడ ఏంటిదంటే మెడిటేషన్ హెల్త్ క్యూర్ అన్ని ఉంటాయండి అందులో మన ఇంకేంటిదంటే చానా మంది శివభక్తులు శివునికి సంబంధించిన వాళ్ళు అందరు అస్తరు మహాశివరాత్రి రోజు అక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతుదండి ప్రోగ్రామ్ చాలా మంది సినితారలు అందరూ ఎవరైతే ఎవరైతే దేవుని సన్నిధిలో ఆ రోజు శివరాత్రి ఉందాం అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా వెళ్తారండి అక్కడికి ఆ రోజు నైటు చాలా నృత్య ప్రదర్శనలు సంగీత ప్రదర్శనలు చాలా జరుగుతాయి ఆ రోజు మనం లైవ్ లో కూడా చూడొచ్చు మనకు మనకు మనకు దూర దూరదర్శన టీవీ ఉంటాయి కదండి అందులో కూడా మనకు చూడొచ్చు మనము చాన టీవీలలో లైవ్
ఆ రీల్స్ లో చూసి రండి కొంచెం
అది అది అది చనా బాగుంటదండి చనా అంటే చనా మంది ఉంటారు చనా మంది వెళ్తారు ఆ సాక్షాతు ఆ శివుని ముందట ఉన్నట్టు వాళ్ళు అనుకుంటారండి ఆ రోజు శివ కానీ శివరాత్రి చాన పెద్ద పండుగ దనా అండి
అవునండి మీరు ఇప్పు నా వృందావన్ కెలిన్ రా అండి బృందావన్ బృందావన్
అది ఎక్కడ ఉంటదండి
అది మధురాయి దగ్గర ఉంటదండి అక్కడ కృష్ణుడు ఇంకా పార్వతి వాళ్ళు ఇద్దరు
ఆహ బృందావనం తెలివదండి మీరు చెప్ తార కొంచెం దాని గురించి నాకు
ఆ అక్కడ శ్రీకృష్ణుడు ఇంకా రాదది వాళ్ళ ఇద్దరిది స్టాచ్యూ ఉంటదండి చాలా మంది రాధాకృష్ణ డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దాన్ని ప్లేస్ ని విజిట్ చేస్తారు అది మధురాయి దగ్గర ఉంది ఆ అక్కడ కృష్ణుడు పుట్టిండు అని అన్ అంటారండి
కృష్ణుణుది మన ఈ ద్వారకా అంట్ర కదా అండి అది కూడానా
అది ద్వారకా కూడా అటు సైడే వస్తదండి ఇంకా డివోటి ప్లేసెస్ లలో అయోధ్య ఉంది చూడండి అయోధ్య ఆ రాము ఉంది
రా రా రామ
బాలరామ బాలరా ముంది స్టాచూ
అ అయోధ్యా అయోధ్యా పూరి అంటారు కదాండి ఆ అక్కడ అక్కడ అ అక్కడ కూడా చనా అద్భుత అత్తంగా ఉంటారు కాండి దేవుడు చాలా మంది వెళ్తున్నారు దిగుమనా తిరుపత్ తిరుపతి అవగాహన ఉండా ఉందా అండి మీకు
అవును తిరుపతిలో కూడా ఆ వెంకన్న వెంకటేశ్వరుల స్వామి ఉంటారు అలివేలి మంగ మరియు పద్మావతి వాళ్ళ ఇద్దరుని పెళ్ళి జేసుకున్నారు అని అంటారు వెంకటేశ్వడు అయితే ఆ ప్లేస్ లో కూడా ఆ ఏడు కొండలు అన్నిటివి ఉంటాయి సెవెన్ హిల్స్ అనిని అంటారు ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుది చాలా మంది విజిట్ చేస్తారు అవునండి
ఆహా అయి
అక్కడ లడ్డు చాలా ఫేమస్ అండి కానీ రీసెంట్ గా లడ్డు కూడా కొంచెం ఏమంటారు
ఆ మన ఏమైంది ఏమైందండి
అది మీట్ సంథింగ్ మిక్స్ చేసినని కొంచం సమ్ న్యూస్ లో వచ్చిందండి అప్పట్లో
కొంచము మరి మరి దానిపైనా నడుస్తున్నదా అండి మరి
యాక్షన్ తీసుకున్నా అని అన్నారు ఇప్పుడు ఇంక తెలీదండి
ఓకే ఓకే అండి కానీ లడ్డూ చాలా ఫేమస్ కదా అండి అద్
అవును అప్పట్లో అలా లడ్డూ స్మెల్ కూడా ఆ స్వచ్ఛమైన నెయ్యి తోటి చేసేవారు
కానీ అ కానీ అద్భుత్ తంగా ఉంటదండి అద్భుత్
అవును ఆ వెంకటేశ్వర స్వాము చాలా అలం కరున తోటి ఎంతో నిగ నిగలాడుతుంటాడు
కానీ దర్శనానికి చాలా సమయం పడత్
చాలా సమయం చాలా మంది విజిట్ చేస్తారండి ఎంతో మంది సెలబ్రేటీస్ టూరిస్ట్ ప్లేస్ కూడా ఫారినర్స్ కూడా వచ్చి విజిట్ చేస్తారు
చాలా మంది వెళ్తారండి నేను కూడా విన్నాను స్వామికి వెళ్ళాలంటే కనీసం ఒక ఐదు రోజులు నాలుగు రోజులన్న సమయం ఉండాలి ఎందుకంటే ఆ దర్శనానికే చానా టైం పడతారంట అండి డ నేను విన్నాను చాలా మంది అనంగా విన్నాను కానీ అద్భుతంగా ఉంటది గుడి
అవునండి చాలా బాగుంటయి సరే అండి మీరు ఎప్పుడన్నా
మీతో మీ మీ తో ఈ సాయంకాలం మాట్లాడినందుకు నాకు చాలా తృప్తిగా ఉన్నదండి
థ్యాంక్ యూ అండి నాకు కూడా
ధన్యవాదములు